ఇక్కడ ఏ రకమైన చెట్లు ఉంటాయండి? మీరు ఎటువంటి సెట్లు పెంచు
మా ఇంట్లో వచ్చేసి తీ ఇట్ల అంటే అవి చేయమండి. ఎందుకంటే, అవి మొత్తం తీగలు తీగలు పా చెత్తన్నన చెత్తగా ఉంటాయి కాబట్టి సో నేనేమంటాను ఈ చిన్న చెట్లు అంటే మ్యాంగో చెట్టున్నది. సో దానికయితే మ్యాంగో కయి మందు వేస్తామండి యూరియా మందు దుతి మందు ఎట్లా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కు ఒకసారి అన్నట్స్తాం అది సో అది సమ్మర్ లో సీజన్ అండి సో సమ్మర్ లో కాస్తాయండి ఒకటి రెండడు చెట్లు ఉన్నాయి ఒకటి ఫుల్లర్ది ఒకటి తీయది తీయది అవి తన్ టాము ఫులటి వచ్చసి కొంచం పచ్చడి చేస్తామండి నంబర్ లో పప్పులు వేసుకోవడము పచ్చడి చేయడము మళ్ళీ ఇక అంటే ఇక ఊరేదరిపి ఎక్కువ వాడతామండి
అవునండి మేము కూడా అన్ని చెట్లు పెంచుకొని తీగల చెట్లు అట్ ఇల్లేవు కాని మా ఫెసిలిటీర్ని బట్టి మేము మా వీళని బట్టి పెట్టి పెరిగే చెట్లను పెంచుకుంటూ ఉంటామండి
అవును ఏం చేత నడిపుకున్నారని ఏమేమిన్నాయయి ఇంట్లో
మా ఇంటిక్కడ జాంక్ షర్ట్ ఉన్నదండి డ్రాగన్ ఫ్రూట్ షర్ట్ ఉన్నది ఉసిరి చెట్టు ఉన్నది
ఆమె చెట్కి ఏమేమి చేస్తారండి అ మీ కాయాలంట అవునవు ఆ
ఈ మేము అండేదానికి అదే రాళీగా అతనే ఉంటదంటడి సీజన్ అనేది ఏం లేకుండా మామిడి చెట్టు అంటారా దానికి వా ఇక సమ్మర్ వస్తేనే కాస్తుంది అది తెలిసిన విషయమే కదండి మీకు కూడా
అవునండి ఇ మళీ మామి చెట్ అలా ఉంటాయి ఇంకేమిన్నాయంటే ఫ్లవర్ చెట్టు ఉన్నాయి రాజ చెట్టు నాకు అంత తెలియదండి చెప్పండి
ఏమున్నా దాని కూడా పెద్ద పెట్టుబడిలేని ఆవారం అండి జామ చెట్టు లెక్క అది కూడా ఇప్పుడు కాస్తనే ఉంటుంది
ఓకే అమ్మతారది డ్రాగన్ ఫ్రూట్స్ మీ
ఇంట్లో వరకేనండి అమ్మా అంత తెలియదు ఇంట్లో ఉన్నా తింటాము ఏదో చిన్న చిన్న ఫుడ్ ఐటెమ్స్ అలా అన్ని బయట కాకుండా ఇంట్లో న్చురల్ గా
ఓకే ఇంకేం చెట్లు ఉన్నాయండి
పూల చెట్లు కూడా ఉన్నాయండి మల్లె చెట్టు మందార చెట్టు సన్నజాజే
ఓ ఇ మన్నీ పెంచుతున్నారా సన్నజాతి అంటే తీగటై
అవునండి నాకు చాలా ఇష్టం అండి స్మెల్ కోసం మించుతూ ఉంటాను దొడ్డు మల్లా కూడా నార్మల్ మల్ల చెట్లు కూడా ఉన్నాయండి కనకమ్మల చెట్లు పూల చెట్లు బాగా పూలు బాగా వెళ్తాయండి మాకు
అమ్ముతారా సేల్ తీసారు
ఏం అమ్మను ఉండి
ఓ పూజ వేరు పెట్టుకోవడానికి పక్కన వాళ్ళ విరంగాల తెయబడము ఇలాంటి ఇ కూడా కనకాంబరం చెట్లు ఉన్నాయి కాడమల్ల చెట్లు ఉన్నాండి గులాబీ చెట్
బోగుండి ఆ గులాబీ చెట్టు ఉన్నది ఇంకా వచ్చేసి చుక్కమల్లె చెట్లు ఉన్నాయండి
ఆ మా ఇంట్లో కూడా ఉన్నాలి గులాబి చెట్టు పింక్
అకామ్ మా అది రెడ్ కలర్ అండి
మీ ఇంట్లో రామ సీత ఫలి చెట్టు ఉందని రామ సీతా ఫలం డిఫరెంట్గా ఉంటు ఉంటది ఇయర్లు వన్సేగాస్తది శ్రీరామనవమికి
అ అవును ఇ అల్ వన్క్స్తద
అవునండి శ్రీరామనవమి టైంనే కాతుదండి
మగతా టైమ్ లో కాల కాదు
అవునండి ఆ కాయదని మన సీతాపలాాలు ఎక్కన ఉంటాయి కనీ అలా గింజలు ఉండవండి మొత్తం ఇట్లా గూగుల్ టైప్ లో ఉంటుంది కొంచెం చప్పగా ఉంటుది మన సీత అలమే స్ట్ ఉంటుందండి
ఓహఓకే రామసీతఫలం అంటే రా రాముడుకి పెట్టాలండి శ్రీరాములం రోజు
అట్లే ఏం లేదు కానీని శ్రీరామనామికి కాస్తద అంటారండి కాకపోతే దేవుడి చెట్టు అంటే టారు దానికి ఏదో చరిత్ర ఉందట చరిత్ర అయితే తెలియదు నాకు అంతగాన
ఓకే ఓకే దానికి ఏమన్నా చేస్తారా అంటే అంటే దాన్ని ఏం చెయ్యాలి అంటే చెట్టుని ఎట్లా పెంచుతారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయ
ట్ట లెక్కనే వేయించడు దానికి పెద్దగా పోతాన చేసుడు అంటే ఏమి ఉండదు
ఆఓ ఆహా
బ
అ ఓకే అది ఏమంటారు చెట్టు పెడితే మలుస్తుందా అది గింజాలు పెడతే మొలుస్తు
గింజలు గింజలు అండి గింజలు తోటి అంటే నార్మల్ దాంట్లో టనేమో నార్మల్ సీత వళ్ల్ మొత్తంగా నజజలా ఉంటాయి కదా ఈ దీంట్లోనేో వంట టూ త్రీ అట్లా చాలా తక్కువ ఉంటాయి అన్నమాటకి కిించలు వర్షాకాలాల పెడితే అది వర్షాకాలంలో ములు మొలకలు ఎత్తుతాయిడి మా్యాక్సిమం వర్షాకాలంలోనే చెట్తులు కొన్ని బాగా ఎనుకుంటాయి కదండి పెరివేపాకు కూడాడ అండి సర్వే పక్షట్లు కూడా పెంచుతామండి మేము
ఆ ఓకే కరివేపాక్ చెట్టా ఓకే అండి దానికి ఏముండదు అది వాటర్ పోస్తే అది కూడా పెద్దగా ఆ దానికి కూడా పోదానే ఏమవు అవసరం లేదు ఏం పెట్టాలి ఏ మందులు అది ఇదన అవసరం లేదు ఓన్లీ వాటర్ వస్తే అది అవి కూడా అయి ఆ బయట కొనుక్కొచ్చుకునే దానికంటే మంచి మంచి ఉంటుది అనుకుంటయి ఇం
ఆ ఎప్పుడైనా పురు్ట్లా పడుతేదాని పైన ఈగుళ్ కొ కట్ చేస్తే మళ్ళీ మంచిగా కాతుదడిది
అడి
ఇంకేముంటాయండి టేక్ చెట్లు ఉన్నాయండి అవే మనుషన్ అ సార అన మా ఇంత కూడాడుంద గబ కొబషట్టుక కొబ్బరికాయలు కూడా ఆపుతాండి
క్కర తాగుతామండి ఈవెన్ దేవుడు కూడా పండు పండుతు దేవుడికి కూడా కొడతామండి సో ప్రాబ్లం ఏమి ఉండదు కొబ్బరకాయలు ఇప్పటికీ కాస్తనే ఉంటాయండి చెట్టు మీద అయితే ఆ అవి ఏమంటారు హెల్త్ కూడా మంచిది కానీ పచ్చి కొబ్బరి మళ్ళ ఏమో కొట్టుకొని తాగుతామండి మనిషి ఒకటి ఇక ఏమున్నాయండి మీ ఇంట్లో
పచ్చి కొబ్బరికాయ కొట్టుకొని తాగుతామండి
హాయ్
మందార చెట్లు ఉన్నాయండి మందర పూలు గిట్లా ఉన్నాయండి
ఓకే ఓకే అదే కాస్తదా అదే పూస్తదా చెట్టు తెచ్చి పెట్టారా మీరు
హుమ్ కొమ్మ బెట్టినమండి
కొమ్మలేనుకొని పూలు పూస్తున్నాయి అన్నట్టు
హ్మ్ అవునండి వర్షాకాలంలో పెట్టినా
ఆహా అదే మన హెల్త్ కి హెయిర్ కు మంచిది కదా
హ్మ్ మందార ఆకు మందారపువ్వు ఆయిల్లో మరిగించి అల్ అదొకటే కాదండి కరివేపాకు కూడా ఎసి కొంచెం కచ్చా పచ్చగా దంచి
ఓకే దంచి
ఆ దంచి అందులో వేసి ఆయిల్లో మరి వేగించి కొంచెం దురద రాకు వేపాకు కూడా వేసి నేచురల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి గుంటగరగరా ఆకు వేపాకు కూడా కొంచెం వేసినా అనుకో దురద కూడా రాదండి మనకి
ఆ అవునండి
హేర్ ఫాల్ కూడా తగ్గుతుంది కదా
అవునండి
అవునా ట్రై చేస్తానండి కానీ నాకు తెలియదు ఇలాంటివి అంటే నార్మల్ గా నాచురల్ గా చేసేటి
గంతే ఈ నౌ ఎ డేస్ చాలా మందికి అలా అవుతంది కదండి
చాలా మంది కానీ నాది నాకు కూడా అవుతుంది అవుతుందండి చాలా మందికి ఇ ఇప్పుడున్న సిచ్యువేషన్ ల ఇప్పుడున్న జనరేషన్ లో ప్రాబ్లం మొత్తం హెయిర్ ఫాలే
ఫాలే అండి
ఏం యూజ్ చేస్తున్నా తగ్గనే తగ్గట్లేదు హెయిర్ ఫాలనేది
ఉమ్మ్ అవునండి
మ్మ్
అట్లా నాచురల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఉసిరిపొడి కూడ్ ఉసిరిపొడి కూడా దొరుకుతదండి మార్కెట్ లో మనకి అది కూడా వేస్తే హెయిర్ దనేది బ్లాక్ అయితుదట అండి
అంటే ఆయిల్ వేసి పెట్టుకోవాల్నా
అహ ఆయిల్లో మరిగించి అన్నీటిని వేసి అది కూడా మరిగిస్తారు అన్మాట మరిగిచ్చి ఫిల్టర్ చేసుకోని ఆ స్నానం చేసే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఆయిల్ అప్లై చేసి తర్వాత
పారాషూట్ ఆయిల్లో ఉసిరి పౌడర్ వేసి మరగపెట్టుకోవాల్నా
ఆ అవునండి
ఉసిరి పౌడర్ అంటే నార్మల్ గా ఉసిరికాయలు ఉంటాయి జూడు ఆ పౌడర్నేనా
మ్మ్ అవు ఉండేగాని ఇంగ కానీ అంత టైం ఉండదు అట్లాంటే మనం అంత ఎగ్జాక్ట్ గా చేయం కాబట్టి
హ్మ్
అలా ఉంటదండి హెయిర్ ఆయిల్ ఫేస్ ప్యాక్ కూడా నార్మల్ గా క్రీమ్స్ బదులు మనం ఇంత కాఫీ పొడి పాలల్లో కలి పి ఫేస్ కి అప్లై చేసి టెన్ మినిట్స్ తవాత ఫేస్ వాష్ చేసుకున్నా బాగుంటదండి టీన్ అయిపోతు
నచ్చిందండి మీరు నాకు చెప్పేది ట్రై చేస్తానండి నేను కూడా
ఆ ఓకే లెమన్ రైస్ లో కూడా లెమన్ జ్యూస్ లో
ఏంటండీ
ఇంత పసుపు కాపీ పొడి కలుపుకొని అప్లై చేసుకుంటే కూడా ఫేస్ క్లీన్ అయిపోతుందండి
ఏమన్నా ట్యాన్ ఉన్నా ఏమన్నా టెంపుల్స్ లాంటివిన్నా క్లియర్ అవుతది అన్నట్టు చేస్తుందండి
అవునండి
ఇది కూడా ట్రై చేస్తాను అండి నాకు అంటే నాకు తెలియని కొన్ని విషయాలు చెప్పాను సో నేను అబట్ ట్రై చేస్తానండి
కాలు పగులుతాయి కదండీ హాట్ వాటర్ గోరువెచ్చిన వాటర్లు ఇంత పసుపు లెమన్ ఏసీ కాలను పది నిమిషాలలో వచ్చి నాన పెడితే పెడి క్యూర్ అంటారండి దాన్ని బ్రష్ పెట్టి క్లీన్ చేస్ టే ఏమన డస్ట్ ఉంటే కాళ్ళ డస్ట్ పోతదండి
ఓకే అండి తప్పకుండా ట్రై చేస్తానండి
ఆ ట్రై చేయండి అవి బాగుంటాయండి కాలు చేతులు ఇట్లా క్లీన్ అయి పోతదండి
ఓకే అండి సరే అవి తప్పకుండా ట్రై చేస్తానండి ఇంకా అండి మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానండి ఆ అవన్నీ నేను నేర్చుకుంటానండి
ఆ ఓకే అండి ధన్యవాదాలండి
ఓకే అండి థ్యాంక్ యూ